హలో! హలో! ఏం చేస్తున్నారు. బాగున్నారా?
ఆ బాగున్నాం. మీరు బాగున్నారా?
ఆ తిన్నరా?
ఇప్పుడేనా వంట చేయాలి ఇంకా
ఇంకా పని కాలేదా?
పని కాలే ఏం చేస్తున్నారు?
వంట చేస్తున్నరు
వాను అంటే పప్పు చేసినా పొద్దున మళ్ళ ఏమన్నా చెయాలని చూస్తానా గని వర్షం వచ్చిందిగా చల్ల చల్లగా ఉండి ఏం పని చేయాలనిపిత్తలేదు
ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ తిసుకున్నారా ఏంది
స్నాక్స్ చేసుకున్నాం
అవునా
పిల్లలకు అవి ఏంటి పాపడాలున్ను వర్షం వచేటపు ప్పుడు మక్కటుకులు ఎంపిన
అవునా
ఇగ తిన్నరు కొంచెం రిలాక్స్ అయ్యారు టీ పెట్టి ఇచ్చిన తాగిర్రు
మ్మ్
వంట చేయాలి
ఏం వంట ప్రిపేర్ చేస్తున్నరు మరి
ప్రస్తుతానికి ఏం అనుకోలే కొంచం లేట్గానే తినేటట్టు ఉన్నరు చారు ఉంది పప్పు ఉంది ఇగ వాళ్ళేమన్నా అడుగుతే దాన్ని బట్టి ప్రిపేరింగ్
అవునా
మీరేం చేస్తున్నరు మంచి ఉన్నరా
ఆ బాగున్నం
హ్మ్ హు
చేసిన చాలా రోజులయితంది కదా మాట్లాడుకోక అని
చాన్ రోలయితాంది
మ్మ్ అయితే ఇది కర్రీ వచ్చి ఎగ్గు టమాటా
ఎగ్ టమాటా ఎట్లా వండినవ్
అది పులుసే పులుసు లాగా చేసినం దగ్గరికి చేయాలె
చాపలు తీసుకున్నం వాటిని కొంచెం ఏమంటరు ఉప్పు, కారం, అల్లం గిట్లా అన్ని ఎసి పక్కకు పెట్టేసినాం ఫ్రిడ్జ్ లో పెట్టినం రేపు చేసుకుంటమని
అవును ఆ రెండు కూరలు వెస్ట్ అయితయనా
ఆ పిల్లలు కాలేజ్కి అప్లే చేసిర్రా
మ్మ్ పంపించడమే ఇగ వెళ్తారు
హ్మ్ హు వెళ్తారా
ఫ్రైడే ఫ్రైడే
ఫ్రైడే వెళ్తారా హెల్తీ ఫుడ్ పెట్టండి మీరు మ మంచిగా పిల్లలకి
హెల్దీ ఫుడ్ అంటే ఇగ వాళ్ళు అక్కడ ఉంటే మనం ఇక్కడ ఏం పెడతం ఇక్కడ ఉన్నప్పుడు పెడతం హాస్టల్లో హెల్తీ ఫుడే ఉంటది. మన ఇంటి ఇంటికాన్నే ఇంక బయట ఫుడ్డు పిల్లలకు పెట్టాలా పెడతం కనీ అసలు ఆహా మంచి జావలుంటయి రాగి జవలుంటయి పొద్దున్నే ఆ పాలు బూస్ట్ పాలుంటయి. టిఫిన్ ఉంటది మధ్యాహ్నం అన్నము, ఒక రెండు కర్రీలు, పప్పుచారు
అ
పేరుగుంటది.
టైమ్ టు టైమ్ మంచి
ఉమ్ సాయంత్రంస్ స్నాక్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి స్నాక్స్ అంటే పల్లి పట్ ట్టి అన్నా బననా అన్న ఇంకేమన్న పెడతరాట ఆటకులు అవి ఇవి పెడతరాట
ఉమ్
ఇంకొక గంట తర్వాత ఆ అన్నంబెడతరు. టైమ్ టు టైమ్ ఉంటాంది గనుక హెల్దీగా ఉంటారు.
అవును ఇగ ఇక్కడ కొంచెం
ఇంటికాడ మన భయం ఉండదు కదా అక్కడనేమో వాళ్ళ భయం ఉంటది.
అవును
అదే
అంగన్వాడికి పడుతున్నయట మీరు మ ప్రిపేర్ కాండి అప్లై ఏసుకోండి.
ఎంటా?
ఏ ఏంటి?
స్టడీ ఎంత ఉండాలండ్
ఎంత ఏం తింట సరిపోతదటాగాని మీరైతే ఎండరా అండి ఊరుకోడలు కదా! ఊరు కోడల్లోకి ఎక్కువుంటాదట ఎక్కువ ఆ మీరైతే చేసుకున్న ఆల్డే కొంచెం
అదే వాట్సాప్ లో వచ్చింది నాకు కూడా కానీ నేను సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టలే
ఆ అంటే ఆ మీకు అనౌన్స్ చేస్తారు కదా చెప్తారు కదా. గ్రూప్ లలో పెడతా ఉంటారు కదా ఎందుకైనా మంచిగా ప్రిపేర్ చేసుకొని ఉండరాదండి. సర్టిఫికెట్స్ అయితే హ్మ్
చేస్తా
ఏమన్నా పచ్చళ్ళు ఉన్నాయా మీకాడ
పచ్చడిల అంటే అది మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడం చింతకాయపచ్చడి ఉన్నది మామిడికాయనా
ఇబ్బంది నువ్వులతో మా సైడ్ అయితే నువ్వుల పచ్చడి లాగా చేస్తారు నువ్వులు ఏసి దాంట్లో డైరెక్ట్ దాంట్లోనే ఆయిల్ ఏసి పోప్ బేట్టకుండా ఏస్తారన్నట్టు
నువ్వులు ఏయ్యాం గాని డైరెక్ట్ కలిపి పెడతాం. కలిపి అవసరం అయినప్పుడు పోప్ బేట్టుకుంటాం. మొత్తం పోప్ బేట్టకుండా
ఎవరి ఇష్టాలు వాళ్ళేయి కదా అట్లుంటాయి ఒకరి ఒక్కొక్కరు టేస్ట్
ఆ కానీ నువ్వులాట్ల
మ్ హా
ఉమ్
ఏమేమి చెట్లున్నాయి మరి మీకాడ
ఏమీలేవ్ అన్ని తీశేషినం.
తీశేషిర అయ్యో!
అన్ని తీశేషినాం ఏం చెట్లు పెట్టుకోలేకుండా ఉన్నాయి గాని పే పెట్టు పెట్టుకోవాలని బాగా ఆరటం ఉన్నారు
మా సైడ్ ఏడనో ఇల్లు చూచిండట కదా
ఆ
వాసవి మేడం ఎన్నో ఇల్లు చూచిందటగా
మాదా అర్థం కా ఆ
మేడం ఇల్లు చూసిండట ఎక్కడో రెంటుకుండనికి
ఆ చూసిండటా నాకు కూడా చూసోచ్చి చెప్పిండు
బాధ అయితందని మళ్ళీ అక్కడ ఉండడం మంచి లేదట అంత డ్రైనేజ్ చుట్టుపక్కల డ్రైనేజ్ ట నచ్చలేదేటా ఆమెకి కదా మళ్ళీ
హూ మ్
ఉం
ఎం కురా బా
ఆ
చెప్పు మటనా మిషన్
ఉం మాట్లాడదాం అని చెసిన ఇప్పుడే తీర్క అయింద
ఆ అయినయా మీ వంటలు
ఆ అయినయీ మా వంటలు వర్షం పడ్తాంది గా
మాట్లాడు వింటాన
తొందరగా చేసుకొని కంప్లీట్ గో రైస్ పెట్టినాము అయింది తినేసి ఇగ పడుకోవడమే
చేసుకుంటే బాగుంటది అత్తమ్మ ఉం మేము కూడా పెట్టుకోవాలిగా రైస్ ఎంత
తెలువదు గదా అదే తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతుది
యాభై మూడు వందలు లైనింగ్ టైమ్ లేదు మూడందలముప్పై మొత్తం మూడందల ఉం లేస్కే ముప్పై రూపాయలు అండి మొత్తం మూడు వందల ముప్పై సరే రాసుకో ఉం రాసుకుంటా బ్లౌజ్ గిరాకి
ఆ అర్ధమయింది
ఉమ్ కవర్ ఇచ్చినవా ఇయ్యాలే అట్నే పట్టుకుపోయ ఇచ్చిండర మల్ల తెత్తనే అగొ నవ్య
ఉం
ఎ కొంచెం డిజైన్ పెడితే టూ హండ్రెడ్ ఇగ మా ములుగా సరే ఆ మాములుగా తీసుకుంటారు కానీ మనోళ్లే కదా ఇంటి చుట్టూ ఉన్నళ్లే కొంత తక్కున
అంతేలే గిరాకీ కోసం టూ ఫిఫ్టీ ఆటా కొంచెం డిజైన్స్ పెడతాన్నట
ఇ అదే డిజైన్ పెడితే ఇక టూ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చిన కొంచెం డిజైన్ పెట్ టూ ఫిఫ్టీ
ఆ
వేసిన లేస్ కే థర్టీ రుపీస్ అయినాయి ఇ
ఆ
టూ టూ ఫిఫ్టీ ఇయమన్న లైనింగ్కి సారీ ఫాల్స్ ఫిఫ్టీ రూపీస్
ఊ
ఆహ కొంగులు కుడితే మరి దానికి దీనికి సేమా
సేమ్ బయట ఎట్లా తీసుకుంటారు తెల్వదు నా కూడా కరెక్ట్గా కానీ తెల్వదు మన ఎందుకు అడుగుతావ్ మా నా ఇంటి సుట్టునోళ్ల నందరిని డిమాండ్ చేయలేం కదా ఇప్పుడు ఇంటి చుట్టూ ఉన్నోళ్లయితే ారు నాకు వేరే దూరం నుండి వస్తారు వాళ్ళు గాని వాళ్ళకు టూ హండ్రెడ్ తీసుకుంటన్న టూ ఫిఫ్టీ తీసుకుంటానుండిగానీ
తీసుకోవాలసి తప్పదు
మరీ ఎక్కువ చెప్తే కూడా బావోదని
అవును
మతికాంగా పోతే ఉన్నవి పోతది ఆ
ఆ ఇంకా ఏంటి విషయాలు అత్తయ్య వాళ్ళు మంచిగా ఉన్నారా
అందరు బాగనే ఉన్నారు హు కొంచం పని ఆ వెళ్ళి వస్తనే ఉంటా
చెల్లె వాళ్ళు గిట్లందరూ మంచిగా
అందరు బానే ఉన్నారు వెళ్తా వత్తా దగ్గరనే కదా
ఆహా దగ్గరేనా
హు
ఆహా
వస్త
అయితే ఏన్ లేదు ఇంకో మానస అంటీ ఫోన్ చేసింది నాకు ఒకప్పుడు కొంచెం నాకు ఇప్పుడు పాప ఉన్నదిరా తర్వాత నేను మాట్ మాట్లాడతా వీలైనప్పుడు అంటి అని నేను అన్నా అమ్మెకాట బ్లౌజులు కుట్టేవాళ్ళ ఎవరు ఉన్నారో చెప్పు అని చేసింది అన్నట్టు స్తే నీకు మరి వీలవుతుందా పంపించమంట తవా ఎట్లా అని అడుగుదామని
అవునా కుట్టించుకోలేదటన ఇంతక ముందు
ఏమో మరి అడిగింది నన్ను
అవునా నా దేగ్గరకి ఒచ్చే రెగ్యులర్ కాస్టెమెరెనాయే మర్చిపోయి మళ్ళా నిన్న అడుగుతుందా
కందిమరి అట్లాడుగు
యావ్ నేనుగా నచ్చలేదు అన్నిటికీ అత్త తీసింటే బ్లౌజులు ఎప్పుడు కుట్టియలే గాని వాళ్ళ పాప ఏదన్నా నాదగ్గరకే పటుకో
ఉమ్ మరి నీ బ్లౌజులు మంచి ఉంటానై ఎడ కుట్టి తనవ్ అంటే ఇట్లా శ్రావంతి వదిన కుడుత నాకని నేను అన్నా అంటే ఎంటుందో తెలుసుకోవాలంటే సరే తెలుసుకుంటం దీ తర్వాత అట్లన్న
ఏమోతి సరే ఉంటానా